హలో
హలో అండి బాగున్నారా
ఆ బాగున్నానండి బాగున్నారా
ఆ బానే ఉన్నామండి ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాలే మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ మా డాడ్ నండి ఉమ్మ్ తిన్నామండి మీరందరూ తిన్నారా అండి
ఆ తిన్నామండి ఏం చదువుతున్నారండి మీరు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది కదా
వెళ్లి ఫుడ్ సై న్ అండి మీరు కూడా చెప్ వినపడట్లేదండి
ఇనబడుతుందండి డిగ్రీ కంప్లీట్ నాది కూడా ఫుడ్ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ నేను కూడా
హా ఉమ్మ్ అయితే మీరు
ఫుడ్ టెక్నాలజీలో అ అన్నీ బాగా చేస్తానండి నేను ఫుడ్డు నాకు ఇష్టం చేయడం ప్రిపేర్ చేయడం ఇష్టం అట్లా వండి పెట్టడం ఇష్టం నాకు అందుకోసం
ఆ స్వీట్స్ చేస్తారా అంటే స్వీట్స్ హాట్ అట్లా
అన్నీ చేస్తామండి బిర్యానీతో సహా అన్నీ చేేస్తా స్వీట్స్ కూడా అన్నీ చేస్తా అండి
అవునా ఏమేం స్వీస్ ఏమేం స్వీట్స్ చేస్తారాండి
నేను గులాబ్జామ్ సేమియా డబుల్ కా మీఠా ఉమ్మ్ ఇంకా
గవ్వలు సంథింగ్ అట్లాండి
గవ్వలు ఆ గవ్వలు బొబ్బట్లు చాలానే చేస్తా గానీ అప్పుడు పాలకోవా రసగుల్ల
మరి ఇవి బాగా స్వీట్ కదండి తింటారా అండి
తింటామండి ఇగా ఎప్పుడు పడితే అప్పుడు తినము టైమును బట్టి తింటం మాకు క్రేవింగ్స్ వస్తాయి కదా స్వీట్ క్రేవింగ్స్ అయినా ఇలా అచ్చినప్పుడు చేసుకొనే తింటా అంతా అప్పుడు, ఏ ఎక్కువ తినం స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేయం, హాట్ తింటమండీ.
ఓకే ఓకే హార్ట్ ఏం తింటరండి?
హాటె ప్రతి ఒక్కటి చేసుకుంటం మాకు ఏ దినబుద్దయితప్పుడు ఇగ హార్తో ఎన్ని వెరటీస్ ఉంటయి మరి, మీరు చేసిన ఒక వెరైటీ అయితది.
మీకు నాన్ వెజ్ అంటే బా ఇష్టమా అండి?
బాగా ఇష్టం అండి అవును, చికెన్ బిర్యానీ అంటే ఇంకా ఫుల్ ఇష్టం.
అవునా అండి, ఆహా
ఉమ్ మొన్ననే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ చికెన్ బిర్యానీ చేసిన అండి చాలా బా వోచ్చింది, తిన్నాం అందరం తిన్నాం మంచిగ
అవునా అండి ఆహ
ఉమ్
ఉమ్ మరి మీ అన్ మీ మీ అమ్మ వాళ్ళు చేస్తరా అండి బిర్యానీ అట్లా, మీరే ఓన్లీ ఆ
నేనే ఎక్కువ చేస్త, అమ్మ వాళ్ళు అమ్మ ఎట్ల అంటే అ చికెన్, మటన్, కర్రీస్, గ్రేవీస్ ఆ బగారా అలాంటియి చేస్తది మమ్మీ, నేను కొంచెం కొంచం డిఫ్ ఫ్రెరెంట్గా ఫ్రైస్, బిర్యానీ, పులవస్ అలాంటివి చేస్తా అండి. అంటే కొంచెం ట్రెండింగ్ వాళ్ళు, ట్రెండింగ్ చేస్తరు ఆ ఏజ్ వాళ్ళు వా వాళ్ళ దాంట్లో అది ట్రేడింగ్, టో అది అది నేర్చుమ్మకి నాకు ఈ ఇప్పుడు మనకవన్నీ ప్రతి ఒక్కటి ఫోన్లో ఒస్తున్నాయి కదా అట్లా.
ఓకే ఓకే అండి, ఉమ్
ఉమ్ అట్ల, మీరు చేస్తరా ఫుడ్డు?
నేను నేను చేస్త స్తా అండి మమ్మీ మమ్మీకి హెల్ప్ చేస్తా, మమ్మీ నేను ఇద్దరం చేస్తామండి. నాంతటా నేను ఓన్గా చేయరాదండి, నేను ఎగ్ బిర్యానీ చేస్ తాండి చికెన్ బిర్యానీ చేస్తము అమ్మ నేను. ఉమ్ మటన్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఉమ్ ఉమ్ టమోటో రైస్ చేస్తా అండి, నేన్ చేస్తా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవి కర్రీస్ కూడా వెజ్ అండుతా అండి, నాన్ వెజ్ అంటే ఒ ఒక చికెన్ వండుతా అండి, గంతే
అంతేనా
ఉ
హ్మ్ చాలనే చేస్తారుగా మళ్ళా రాదంటున్రు
అ అంటే ఇగ ఆ ఫోన్ హెల్ప్ తీసుకుంటా అండి, యూట్యూబ్ అట్ల ఉంటయి కదా అండి అట్లా
అందరు అదే హెల్ప్ చేసుకుంటరండి, ఎవరికి అంత పర్ఫెక్ట్ రాదు, అద అట్ల హెల్ప్ తీసుకున్నప్పుడే చేస్తంటే చేస్తంటే మనకు అలవాటు అయి మనం కొత్త కొత్త డిషెస్ ఇంగ మనము ఇంట్రడ్యూస్ చేయచ్చు.
ఉమ్ మీరు ఈ ఢిల్లీలో ఏమనా ఏమన్నా బెట్టిల్లా అండి? ఆ నేను ఖాళీ టైంలో ఏమన్నా ఓకే మీరేం స్పెషల్ చేసిల్లండి మరి?
నేను ఫస్టేమో కా మడతకాజ జేష్నా ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫుడ్ ఫెస్టివల్ మడత కాజ చేస్నా సెకండ్ ఇయర్ ఫుడ్ ఫెస్టివల్ లో చిన్న సమోసా మన స్ట్రీటర్స్ స్ట్రీట్ లో అమ్ముతారు కదండి చిన్న సమోసా అలాంటివి అవి జెస్ మీరు పార్టిసిపేట్ చేసిల్లా అండి మరి మీరు కూడా ఫుడ్ టెక్నాలజీ కదా
అండి నేను కూడా మా కాలేజీ లో పెట్టిళ్ళండి పెద్దిగా గ్రాండ్గా చేసినమండి ఉ నేను బొబ్బట్లు వేస్ నాండి బొబ్బట్లు స్వీట్ పొటాటో బొబ్బట్లండి ఉ
ఒకటేసారి చేసిల్లా ఒకటేసార్ అంటే పార్టిసిపేట్ చేసిల్లా
ఆ రెండు సార్లు చేసిన బట్ ఆ ఫస్ట్ సారేమో ఉ బొబ్ప్పట్ల టైప్ రౌండ్ గా చేసిందండి ఇంకోసారి స్పెషల్గా రోలింగ్స్ లెక్క చేసిన అండి
ఆహా ఓకే ఓకే అ వీటినే మీరు షేప్స్ మార్చిల్లా
ఆ ఏస్ అండి కానీ టేస్ట్ వేరే ఉంటదండి అప్పుడు ఇప్పుడు సీజెన్స్ కదండి బావుంది ఉ
అంటే స్వీట్ సుయ్ స్వీట్ పొటాట్ బొబ్బర్స లేపోతే లేప్తే పప్పు బొబ్బట్ల ఆహా ఓకే ఓకే
బొబ్బట్లని ఉడకబటసి ఆ బానే ఉంటాయండి కందగడ్లని ఉడ్ ఉడకబెట్టేసి అది పైన పీలింగ్ అదంతా తీసేసి మంచిగా మ్యాష్ చేసేసి ఉ మనం రెడీ చేసుకున్నా మైదాపిండన్నా గోధుమ పిండన్నా అందులో పెట్టేసి రోలి రోలింగ్ చేసుకోవచ్చు బొబ్బట్ల టైప్ రౌండ్ గ రౌండ్ గా చేసు కుచండి
అవునా
షుగర్ యాడ్ చేయొచ్చు లేక్పోతే ఆ షుగరి షుక్రోజ్ ఉంటది కాబట్టి పర్లేదండి షుగర్ అంతై
షుగర్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యద్దు కదా అండి ఎందుకంటే ఇట్స్ నాట్ హెల్ది ఫర్ అవును మరి దాన్ ప్లేస్లో రీప్లేస్మెంట్ ఇయచ్చా ఇట్లా బెల్లం లాగా
ఆ ఎస్ అండి చేయొచ్చు బెల్లం గూడా ఆ జాగ్రి కూడా షుగర్ టైపె కానీ డిఫరెంట్గా అండి కానీ షుగర్ అంతా కాదండి షుగర్ ఏమో వైట్ క్రిస్టల్ అది
ఉంటది ఒకే గాని అదయితే
చండి
అదే అది హెల్త్ కి బా మంచిది కాదు కదా అందుకసమ
జాగ్రి హెల్త్ కి చాలా మంచి దండి ఐరన్ పెంచుతది ఉ బాడికి
పిల్లలకి బాగా బెటర్ కదా అంటే వాళ్ళ షుగర్ వాళ్ళని అవాయిడ్ చేయడాని కి జాగ్రి అనేది బెస్ట్ కదా
ఉ విత్ ద హెల్ప్ అఫ్ సెసమి సీడ్స్ నువ్వులు పల్లీలు పీనట్స్ తోని మనం వాళ్ళకి
మీరు అలాంటి ఆ మూడుతోనే ఎమన్నా లడ్డులు చేసి తిల్లా అండి మరి మీ ఇంట్లో ఎప్పుడైనా జాగరి నువ్వులు ఆ ఇంకా పుట్నాలు
ఆ చేసినామండి వీక్ కు ఒకసారి చేసుకొని తింటామండి పల్లీ పట్టి నువ్వుల నువ్వుల పట్టి మ్మ్ పల్లి పట్టీల పట్ టి అట్లా చేసుకొని తింటామండి ప్రతి వీక్
అవును అట్లే తినాలండి మంచిది మన ఎక్స్పెషల్ మన గర్ల్స్ కి చాలా మంచిది
అవునండి
మ్మ్ మంచిది మంచిది డైట్ ఫాలో అయితుండండి మీరు
హ్ అవునండి ఫాలో అయి
మీకు ఏం మెడికల్ ఇష్యూస్ ఆ మీకు మే ఏం మెడికల్ ఇష్యూస్ లెవ్వు కదండి హలో
ఆ చెప్పండి
మీకు అందుకనే ఏం మెడికల్ ఇష్యూస్ లేవు అనుకుంటా అంటున్నా
ఆ లేవ్ లెవ్వండి అట్లేం లెవ్వండి
మ్మ్ మీరు అలాంటి మంచి ఫుడ్ తీసుకుంటేనే లెవ్వు
అవునండి ఇగ డోజు డైలీ ఎక్సర్సైజ్ ము యోగా ఇ ట్లా చేస్తే హెల్తీగా ఉంటామండి
అవునా మీరు జేస్తరా అండి డైలీ
డైలీ అంటే ఎక్సర్సైజ్ చేస్తా అండి యోగా అట్లా చేయనండి వాకింగ్ చేస్తా అండి
హ తిన్నాంక చేస్తరా లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేస్తరా
తిన్నాంక చేస్తా అండి ఈవెనింగ్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ మధ్యలో చేస్తా అండి
మరి అంటే ఎర్లీ మార్నింగ్ ఏయరా అండి
ర్లేదండి ఎర్లీ మార్నింగ్ లేవన్ కాబట్టి చేస్
అంతేనా మీరు కూడా మీరు కూడా స్లీప్ లవర్సా
స్వీట్ అంటే ఇష్టం గదండి
స్లీప్ స్లీప్ నిద్ర నిద్ర ప్రియులా అంటున్నా
ఆ ఎస్ అండి చాలా అంటే చాలా అండి ఉమ్
సారి అందరీ ఈ జనరేషన్ లో మార్నింగ్ అస్సలే లేవట్లే
మ్మ్
ల ఇవే నైట్ మిడ్నైట్ దాకా టుూవేల్ వన్ దాకా ఫోన్ చూడడం మార్నింగ్ ఎయిట్ నైన్ కి లేవడం
అదే గదా అండి జెంజీ కిడ్స్ అంటే
ఏమనుకున్నవ్ ఆల్ఫా కిడ్స్
ఆల్ఫా కాదండి
బీట్ ఆ
జెంజీ కిడ్స్ అండి ఈ జనరేషన్ అంతా అందరూ అలానే ఉన్నారు
అవును అవును ఆల్ఫ్ సో అంటే మన మ్ మదర్ వాళ్ళు గదా మదర్ గూడా కాదు సిస్టర్స్ ఎల్డర్ సిస్టర్స్ వాళ్ళు
ఆ నైన్టీస్ అండి వాళ్ళు
అదే అదే అ బీటా జేంజరి
జెన్జీ
జెంజి హు
మ్మ్
అట్లా
ఈ జెంజి కిడ్స్ కి అన్ని ఎక్కువనే ఉన్నాయండి. ఎమోషన్స్, డిప్రెషన్, యాంజైటీ, ప్యానిక్ అటాక్స్.
హ్మ్
అన్నీ ఎక్కువనే అండి ఏవి ఆపుకోలేక కంట్రోల్లో లే ఉంటలేరండి.
మామ కరెక్ట్ ఫుడ్ తినట్లేదు కరెక్ట్ ఎక్ససైజ్ మెయింటైన్, బాడీకి మెయింటైన్ చేయట్లేదు ఇగ ఎక్కడుంటది మైండ్ సెట్. మైండ్ సెట్ కూల్ గా ఇక్కడే ఉంట ఎక్సర్సైజ్ డైట్ అనేది కంట్రోల్ ఉంటేనే మన బాడీ, మన మైండ్ అనేది కంట్రోల్ ఉంటేది.
ఆహా అవునండి సరే అండి ఉంటానా
సరే అండి ఉంటాన్న బాయ్ అండి